అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా రా ఏం చేస్ ఏంలే అండి ఇప్పుడే తిని కూర్చున్నామండి
తిన్నారాండి తినేసి కూర్చున్నారా
తిన్నరాండి
ఆ తిన్నమండి మేము కూడా తినేసి కూర్చు న్నాము ఆ ఏమన్నా ఇబ్బందికరమా అండి సమయానికి చేశానా కాల్
ఏం కాదండి ఫ్రీగానే ఉన్నానండి చెప్పండి
ఈరోజు ఏం చేశారండి వంటకాలు
ఈ రోజు అండి దోసకాయ్ టమాటా చేసినా మటన్ ఫ్రై చేసినాండి
నే బానేరదు
చుట్టాలు వచ్చార ఆ చుట్టాలు వచ్చారని మటన్ తీసుకొచ్చానండి అలాగే పప్పు చారు కూడా చేశానండి
ఆ చుట్టాలు వస్తు
అన్ని చేయాలి కదండి ఏమనుకుంటారండి ఇంటికి వచ్చినప్పుడు
మనం చేస్తేనే బాగు
అవునండి అవును మర్యాద ఇయాలి కదండి
ఉమ్మ్ మ్మ్
మీరేం చేసిరండి వంట
మేము ఇంట్లో ఆ ఆలుగడ్డ కర్రీ చేసామండి మేము
అవున అండి పిలి
ఆ చేసి పిల్లలకు కూడా మేము కూడా సేమ్ పప్పు చారు చేసినామండి
అవున అండి
ఆ చేసి కతే ఆ బా ఆ ఉన్నదండి ఇక ఇక పిల్లలకి మళ్ళీ అ నంచుకోవడానికి కావల కదండి ఇక ఒడియలు అవి
అవునా అవునా ఒడియాలు పెట్టారండి మీరు పెట్టారా కొనుకొచ్చారా అవునా ఎట్లా మీకు పెట్టొచ్చా అండి
పెట్టచ్చు అండి మేం ప్రతి సంవత్సరం
అవునా ఆ వడియాలు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలండి
ఆ వడియల్లో మూడు రకాలుగా ఉంటదండి
ఆ చెప్పండి
ఒకటేమో అదేంటి ఉప్మా రవ్వతో చేస్తారండి ఇంకోటి ఏమో సాప దాన్నిలోతోటి చేస్తారండి ఇంకోటేమో బియ్యం ఉంటది కదండి బియ్యం దాంతోటి కూడా చేస్తారు బియ్యం తోటి కూడా చేస్తారండి మేము ఒకటేమో రవ్వ తోటి చేసినాము ఇంకోమో బియ్యంతోటి చేస్తామండి
అవునా అండి అయితే ఆ రెండు అవునా ఆ రెండు ఒడియాలు ఎలా చేయాలని నాకు చెప్తారా తయారు చేసే విధానం
ఆ చేస్తానండి
చెప్తారా నాకు చెప్తే నేను కూడా ఆ వింటానండి విని ఆ పదార్థాలని తెప్పించుకొని చేసుకుంటానండి
చెయ్యండి మంచి చాలా మంచిగా వస్తాయండి ఆ ఇక్కడ బయట కొన్ కొచ్చిన ఇప్పుడుంత టేస్ట్ ఉంటలేవు అంట కదండి
అవునండి
అంత కల్తీ కలిపి చేస్తున్నారు కదా కొంచెం పిల్లలకి పెట్టాలంటే చాలా భయం వేస్తున్నది
అవునండి పిల్లలకు హెల్తీ ఫుడ్ ఫుడ్ సరైన ఆరోగ్య ఆహారం పెట్టాలి అప్పుడు ఆరోగ్యం సరిగా ఉంటది కదండి
బయట కొనుక్కొచ్చి పెట్టాలంటే
అవును మీ పిల్లలు తింటారండి వడియలు మంచిగా
ఆ మంచి చాలా ఇష్టపడి తింటరు రోజు చేస్త అండి రోజు తప్పకుండా ఏ కర్రీ ఏ కూర చేసినా కూడా పప్పు చేస్తే ఇగ కంపల్సరీగా పప్పు చేసినా పప్పుచారు చేసినా ఆ చారు ఏది చేసినా కంపల్సరీ ఒడియాలు ఉండాలండి ఇగ అప్పుడు ఇష్టంగా తింటారు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇగ
అవునాండి
అట్లండి ఇగ మీరు ఏమనా చేస్తారా అండి ఇంతవరకు చేయలేదా మీ
చేయలే అండి నాకు తెలియదండి ఎట్లా చెయాలో మీరు చెప్తారండి ఎలా చేయాలో మీరు రెండు రకాలుగా చేసిరంటారు కాబట్టి రెండు రకాలుగా ఎలా చేయాలో చెప్తే నేను అది విని అన్ని దానికి కాల్సిన పదార్థాలు తెప్పించుకుంటాండి
ఆ ఆ తెప్పిచండి ఆ ఫా మొదటిస మొదటిగా ఉప్మా రావా తీసుకుందామ
ఆ బొంబాయి రవ్వ అంటారు కదండి అదే కదండి
ట్టారు కదండి చిన్నది ఆ బొంబాయిరావ తీసుకొని మనము నీళ్ళు తాగే గ్లాస్ ఉంటది కదండి
అవును
ఆ దాంతోటి ఒక ఐదు గ్లాసులు ఆ గ్లాసు తీసుకొని దాంతోపాటు ఐదు గ్లాసులు తీసుకోవాలండి మనము ఉడికి ఆ బొంబాయిరవ్వ ఉడికించడానికి
ఉమ్మ్
ఆ తీసుకొని అందులో కొంచెం నువ్వులు
ఉమ్మ్ తెల్ల నువ్వులా నల్ల నువ్వులా అండి ఆ ఇంకా
కొంచెం నువ్వులు కొంచెము జీలకర వేయాలి అందులో మనము మనకి ఇష్టమైతే కొంచెం పచ్చికారం ఉంటది కదా మిరపకాయ కారం ఉంటది కదండి అది కూడా దంచి ఏసుకోవచ్చు మనము
ఆహా సరే అండి
టే అది కొంచె ఉప్పు కూడా ఏసుకొని కలుపు కోవాలి మనకు తగినంత ఉప్పు కూడా ఏసుకొని కలుపుకోవాలి అది చాలా పల్చగా ఉం టది కదా అంటే ఉప్మా రవ్వ
పోయాలండి ఆ రవ్వల
అదే చెప్పను కదా అంటే ఒక గ్లాసుకి ఐదు గ్లాసుల నీళ్ళు
ఓకే ఒక రవ్వ నీళ్ళు ఒక రవ్వ గ్లాస్ నిండ రవ్వ తీసు కున్న దానికి ఐదు ఐదు గ్లాసులు నీళ్లు పోసి ఇవన్నీ ఎసుకోవాలి అంతే కదండి
కొని అది కొం చాలా పల్చగా ఉంటది కదండీ కొంచెం గట్టిగ అయ్యేటట్టు చూసుకోవాలి కొంచెం
అలా అయితే మనం అక్కడే ఉండి కలపు
ఆ అక్కడ్నే ఉండి కలుపుకోవాలి ఎందుకంటే మనం వేయడానికి ఈజీగా ఉండాలి అప్పడలేేయడాని కాని అలా అయ్యేటదాంక చూసుకొని కొంచెం మీడియం పెట్టుకొని చేసుకుంటే
ఉమ్మ్ అయితే అది ఒక దగ్గరకి అయితదా లూజ్ లూజ్గానే ఉంటదండి
దగ్గర కావాలండి అది చేయడానికి కొంచెం పల్చగా లూజ్ లూజు ఉందనుకో మనం ఏస్తుంటే కొంచెం మొత్తము స్ప్రె అంతా జారిపోతా ఉంటది ఉమ్మ్ ఉమ్మ్ రై ఇంక కొంచెం ఇట్లా ఏస్తే అక్కడే ఉండేటట్టు చూసుకోవాలండి అప్పలా పోన్లేఎసుకుం
ఎంతసేపు ఉడికించాలండి ఒక గంట ఉడికించాలా
ఓ ఒక అర్ధ గంట ముప్పై నిమిషాలు అయితే సరిపోతది ను
అంటే మనము చేసుకునే దాన్ని బట్టి ఉడికించేది ఉంటది అటుందండి
తినేమో తొందర అయిపోతంది కొంచెం అటు ఇటు పని చూసుకుంటం కదా కొంచెం మీడియం పెట్టి చూసుకుంటే కొంచెం టైం పడతది మ్ అక్కన్నే ఉండి చూసుకుంటే ఎక్కువ టైం పడదు తొందర తొందర అయిపోతుంది
ఆహా
చాలా బావుంటదండి ఒక్కసారి మనం చేసి సంవత్సరం అంతా మంచిగా బయట కొనుకొచ్చు పోని ఇంట్లో తినొచ్చండి ఆ పిల్లలు కూడా సంతోషంగా ఏ టెన్షన్ ఏ భయం లేకుండా పిల్లలకు కూడా మనం మంచిగా పెట్టొచ్చు
అవునాండి అయితే నేను అయితే ఒ నేను ఒకసారి చెప్తా ఇదేనా ప్రాసెస్ లేదా చూస్తారా అండి ఇలా అన్న తయారు చేసేది ఒ ఒక గ్లాసు రవ్వ తీసుకొని దానికి ఐదు గ్లాసుల నీళ్ళు పోసి పచ్చి మిరపకాయల్ది ఆ చేసి నే ఎసుకోవచ్చు లేదంటే కొంచెం జీలకర్ర ఎసుకోవచ్చు కద అండి ఉప్పు కూడా ఎసుకోవాలి
చక్కెర కొంచెము
ఉప్పు ఆ నువ్వులు తెల్ల నువ్వులు ఎస్కొని ఉడికించుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించాక ఎండబెట్టాలి ఎట్లా ఎండబెట్టాలండి
అన మనము ఇప్పుడు మన దగ్గర ఇది అప్పట్లో పాత చీరలు ఉంటాయి కదండి కాటన్ శారీస్ ఉంటాయి కదా కాటన్ చీరలు ఆ ఆ కీ కాటన్ చీరలో మంచి తడిపాలండి తడిపి కింద మ చ ఆరబెట్టినంక దాంట్లో ఎసేయాలి ఇగ
రౌండ్ రౌండ్ ఎయాలేమో
రౌండ్గా కొంచెం పెద్దగా ఎసుకుంటే కొంచెం తునిగిన కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కొంచెం మీడియం సైజ్ లెక్క మధ్య పక్క పక్క వేసుకోవాలి మళ్ళా మ మనం అది ఎ ఒక డే మార్నింగ్ లేవంగానే అది పెడితే
ఎన్ని రోలు అట్ట ఎండ పెట్టాలండి
ఒక్క డే ఒక్క రోజు సరిపోతదండి ఒక రోజు పెట్టేసి ఆ లేదు సాయంత్రం పూట మనము తీస్ చాల్ చీర నుంచి తీయాలి నీళ్ళ చల్లాలి దాని పైన నీళ్ళు చల్లి మెల్లగా తీయాలి దాన్ని ఇద్దరు కొంచెం ఒ
లేకపోతే ఇరిగిపోతయేమో
ఇరిగిపోతాయండి తీస్ తీసుకున్నాక మళ్ళీ వాటి దాటిని టూ రెండు రోలు మళ్ళీ ఎండకు బెట్టాలి
ఓహో అయితే చీరకు నీళ్ళు తడిపి అవి తీసినాక ఎండ పెట్టాలా ఓకే అండి
ఒక రెండు రోలు ఎండ పెట్టినా అనుకో మనకు వచ్చే పచ్చి పచ్చి ఉన్న కూడా అది ఎండిపోతదండి మంచిగా
ఆహా ఓకే అండి
మంచి నీట్గా ఎండిపోతది ఒక రెండు మూడ్రోలు ఎండ పెట్టిన అనుకో ఈ సంవత్సరం అంతా మంచిగా సంతోషంగా తినొచ్చు
ఎప్పటి వరకు ఉండు ఉంటాయండి అవి
అంటే మనం డే రోజు వాడుకుంట్నే ఉంటాం కదండి సంవత్సరం దాకా ఉంటాదండి మనకి
అంతేనా అయితే మనం మరి నేను తే చేసుకొని వాటిని నిలువ ఉంచుకోవచ్చు అనమాట ఎండబెట్టినాక
డబ్బాలలో ఉంటాయి కద అండి డబ్బాలలో పెట్టి పెట్టుకోవచ్చు మన సంవత్సరం అంతా మనకి ఉంటుందిగ
అంతేనా అండి ఆ బియ్యం ని కూడా అట్లనేండి చేస్
ఆ బియ్యం కూడా అంతే అండి బియ్యం అయితే కొంచెం టేస్ట్ వేర్ ఉన్ నేను బియ్యం కూడా సేమ్ అవి చాలా తొందరగా గట్టిగైతా ఉంటుందండి అది
అహ
ఆ అది బియ్యం కదా అండి ఎన్నిసార్లు వాటర్ పోసిన కూడా ఎంబటెంబటె ఎసేసుకోవాలి ఏమాత్రం కొంచెం మనము ఆలస్యం చేసినా కూడా గట్టిగా అయిపోతది ఆ బియ్యమే ఉడు అంటే బియ్యం పిండి లా ఉంటది కదా అండి రవ్వలా ఉంటుంది కదా బియ్యం ఇట్లా పిండి పడుతుంది కదా ఆ దాన్ని ఆ బియ్యం పిండి తోని దాన్ని ఉడికించాలి
ఉహు అది కూడా ఇ ఈ విధంగానే చేయ్యాలండి రవ లేదా ఇది
దీనికి ఒక గ్లా ఎక్స్ట్రా ఎసుకోవాలండి ఆరు గ్లాసులు అట్ల ఏసు కోవాలి నీళ్ళ అండి ఊ ఒక గ్లాస్ తీసుకుంటే దానికి ఆరు ఏడు తీసుకున్నా సరి
నూలఎక్కు నువులేయాల్సిందే
చుంచు జీలకర్ర కొంచెం నువ్వులు కొసాలు ఉప్పు వేస్తే మంచిగుంటది వేసి బాగా అదేందంటే మనం ఎంత లేట్ చేస్తా ఉంటే అంత గట్టిగా అయిపోతా ఉంట
అట్లనా అండి
కాల్సిన పరిమాణం తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటె సరిపోతది
సరే అండి చాలా థ్యాంక్స్ అండి నాకు ఒడియాలు ఎలా చేయాలో చెప్పినందు నాకేమన్నా మళ్ళ డౌట్ ఉంటే కూడా మిమ్మల్ని అడుగుతా అండి చెప్
అడగండి చెప్తాం చెప్తా ఆ తప్పకుండా చెప్తామండి ఇవేందంటే పిల్లల కోసం చేసుకుంటేనె మన కూడా సంతోషం అనిపి వస్తదండి ఇగ బయటికి ఆశపడకుండా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు
ఎంచుకొని పెట్టుకుంటే మంచిగ తినొచ్చు
తింటరు సాయంత్రం పూట్ ట మంచి పిల్లలకి తినచ్ తినచ్చండి మంచిగా
ఉప్పు ఉప్పు తప్ప కొండ ఎస్ కోవాలండి కొంతమంది ఉప్పు తినరు కదండి చి షుగర్ కంచం బి పి అంటే కొంచం ఏసు
అంటే రుచిగా అనిపియదు
అట్లనా అండి
కొంచెం మనకు కావాల్సిన తగిత ఎక్కువ కూడా ఎయకుండా కొంచెం ఏసుకోవాలి ఎందుకంటే మనము కూరగాయల ఎట్లాగొ ఉప్పేసుకుంటాం కద
అవునండి
విడితో పడుతుంటే కొంచెం ఎక్కువ అనిపిస్తది
అహ
కొంచెం ఎసేసుకుంటే మనం అన్నంలో కు కూరగాయలు తిన్నప్పుడు కరైన రుచు సరైన రుచి వస్తది
హహ సరే అండి ఆ ఓకేనా అండి మరి నేనైతే అండి నేను ఇప్పుడు మీక్ మీరైతే తోటి ఎలా చేయాలో చెప్పిరు రవతో ఎలా చేయాలో చెప్పి నేను చేస్తం
మీకు ఒకవేళ కావాలంటే నేను రా నేను ఒకవేళ కావాలంటే రమ్మంటే కూడా నేను వస్ తను మి ఇంటికి
ఆ సరేనండి తప్పకుండా పిలు అయినా మీకు ఇబ్బంది ఎందుకు లేండి నేను మీకు అవ సరం ఏదన్నా ఉ టే నేను కాల్ చేసి కనుకుంటానులేండి హు ఆప ఆ సరే ఆ ఓకే అండి మరి ఆ ఓకే అండి
సరే అండి ఓకే సరే అడి ఉంటా ఉంటా అండి
అదే అయతా